హలో ఆ ఇప్పుడు బానే వస్తుందిగా వాయిస్
ఆ వస్తుంది
నాకు ఇందాక నీ వాయిస్ సరిగ్గా రాలేదు కట్ అయిపోయింది
ఆ నీకుట్ టైం వస్తుందా
ఆ వస్తుంది
నాదీ ఇందాకటఅక్కడ స్ట్రక్ అయిపోయింది
ఒక్కొక్కసారి అలాగే జ మా ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు కూడా అలాగే జరిగింది ఉ ఊ ఈ మధ్య షాపింగ్స్ ఏమనా చేసావా హలో హలో నా వాయిస్ ఇన్పిస్తుందా